ఏరా బావున్నావ
ఆ
హలో
ఆ బాగున్నావరా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావారా
మ్మ్ బానే ఉన్నారా
ఎంజేస్తన్నవ్ రా
ఏమున్నారన్నా అది ఖాళీ తినడం పొద్దున్న లేసి పదింటికి లేవడం తినడం చిన్నా అట్ లేసి చిన్నగ కాఫీ టీ తాగడము
మ్మ్
రొటీన్ మళ్ళీ తినడం పనడం గిదేరా డైలీ రొటీన్
అయిందా టిఫిన్ అయిందా మరి తిన్నావ
నేనిప్పుడే జేశిన జస్టు
ఏం టిఫిన్ రా
తిన్నవా
ఆ తిన్నారా నేను గూడా
ఏం ఏం టిఫిన్ రా
మాది వడ మీది
ఒడా మాది ఇడ్లీరా
ఇడ్లియా ఇడ్లీ అంటే అదే రౌండ్గా వైట్ గుంటది అదేనా
ఆ
ఏ మెత్తగుంటది కొంచెం అంతా
మ్మ్ మ్మ్ ఇంకా అదే అదే
అదే గదా
మ్మ్
ఉమ్ ఏంటందరు బాగున్నారా ఇంట్లో అందరూ
ఆ బాగున్నారా
అమ్మ
అందరూ బాగున్నారా
నాన్న బావున్నాడా
నువ్వు బావున్నావా
బావున్న రా ఏ ఏదో అట్టుండ అన్నకొంచెం జలుబ్ జలుబు జేసి ఒఓ జలుబు లేసింది కొంచెం
అయ్యో
ద
జాలుబు చేసి మరి హెల్త్ చూసుకోవాలి కదార నువ్వు కూడా కొంచం
చూసుకోవాలి రైటే కాని పం వరకులు ఉన్నాయి కదా అట్లానే
అదే అదే ఎండకు ఎటు ఎటు తిరగకు ఇగ
వాట్లా బజ ఎట్లా బిజీగా ఉండే చూసుకోలే
అదే అదేలే కరెక్ట్ అది కూడా కరెక్ట్ ఎండకి అటు ఇటు బయటకి పోకు ఇగ ఎండ బాగుడుతుందట
అ
యాభై డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చే ఛాన్స్లు ఉన్నాయట
అమ్మో అవునా
ఈ జూన్ టెన్ వరకు
జూన్ టెన్ వరకా చాలా కొడుతాన్నా ఎండ ఇక్కడ అసలు
అవును
ఎట్లుండాల ఎండతో జనాలు కొంతమంది ఎండలో కూడా
అవును అవును కరెక్ట్
అఓ
ఏంట్రా
చూసుకోవాలి కొంచెం ఆరోగ్యం మీద కొంచెం బండిమీద పోతుంరు చాలా మంది కచిప్స్ కట్ట
అదే ఎండలో పోవాలా చిరాకు చికాకు లేస్తుంది తాండది
అ
చదు ఎండ లో పోయేటప్పుడు
కర్చీఫ్ అయినా హెల్మెట్ ముప్పడి వాడాల
కాల్ చూసుకోవాల్
బర్
హం
ఇంటి ముందు ఫ్లోరింగ్ చేస్తే బావుంటదారా
ఫ్లోరింగ్ ఉందా బావుంటది. మీ ఇంటి ముందు అయితే ఇది బావుంటది.
బ బావుంటదా
అంత బాగు
ఓటి జామ్ చెట్టు అడ్డొస్తుంది రా దాని
జామ చెట్టు జామ చెట్టు టచ్ చేయకుండా నువ్వు ఆ ఫ్లోరింగ్ వేయించు మీ ఇంటి ముందు
చెయ్యొచ్చా అట్లా కూడా
ఆ చేయొచ్చు అక్కడ మీ ఇంటి ముందు చేయొచ్చు అసలు కొంచెం కొంచెమే
అవును అదే అదే కొట్టేసి చేద్దాం అనుకుంటున్నాం మరి
ఏ చెట్ చెట్టులు నరకొద్దురా ఫస్టు గుర్తుపెట్టుకో ఆ చెట్టు మీకు ఎంత నీడ ఇస్తుందో నీకు తెలవట్లేదు
ఓ అది కూడా వాస్తవమే లే కానీ కొంచెం ఎలానో ఉంటది కదా అనేది చెట్టు ఉన్నప్పుడూ దానికి కల రాదు కదా అలా ఆలోచిస్తున్నా గోడ కట్టాలి గోడ కట్టి ముందు రేకులు వేద్దామని ప్లానింగ్ లో ఉన్నాను
ఏ బావు బ్ర ఫ్లోరింగ్ అయితే ఇది మంచిగా ఉంటది మీ ఇంటి ముందు
ఆ ఆ
మొత్తం మీది ఎన్ని ఫ్లోర్ రా మీ బిల్డింగ్
మాది ఒక త్రీ ఫ్లోర్స్ రా మాది
ఇప్పుడు సరే ఈ లిఫ్ట్ పెట్టిచ్చు కింద నుంచి పైకి
ఇత్తాను లిఫ్టు పెట్టియాలి కానీ ఇప్పుడు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టినమంటే ఏందంటే అందరు ఉ నడవడం మానేస్తున్నారు చాలా మంది
అవును
వాళ్ళకి తెలియట్లేదు మనం ఎంత బాగా నడిస్తే అంత ఏదో నడవాలి ఏదో ఒక
నడవాలి లే గాని అదే అమానం కోసమైనా సెపరేట్ గా లిఫ్టు పెట్టీ
లేదు వాళ్ళ కూడా స్ట్రెంత్ వస్తది. ఉతిగానే పోతే నార్మల్గా వస్తుంది వాళ్ళంటే వాళ్ళు ఏ ఏం చేస్తారు స్ట్రెంత్ రావాలి. అట్లా అందుకని చూస్తుం లేకపోతే నాకు ఆ లిఫ్ట్ ఒక లెక్కగాని ఇప్పుడంటే ఇప్పుడు వేయించుకుంటా కానీ నేను
లిఫ్ట్ చేప్పియ్ అదే ఇది కూడా కరెక్టే.
ఆ నాకు రెం నాకు రెం రెండు నిమిషాల పని కాదు. నాకు అది చేయించుకోవాలంటే కానీ అది అది వద్దనే కదా ఆలోచిస్తుంది. నేను
మా ఇంట్లో కూడానేను ఎక్సలేటర్ పెడదాం. అను కున్నా కానీ న నడవాలి ఫస్ట్
ఎక్క్లరేటర్ ఆ
మా ఇంటి పక్కన వారు పెట్టిద్దాం అనుకుంటు ఉన్నారిగా
బాగుంటది ఎక్స్లెటర్ ఇంకా
ఎక్సలెటర్ బాగుంటది
ఆ చాలా బాగుంటది ఇంటి ముందు గాని పెట్టే
మీ ఇంటి కాడ కూడా పెట్ పెట్టియ్యరాదు ఎక్సలేటర్ మీ ఇంటి కూడా
మా ఇంటికా పెట్టిత చాలా మంది వస్తారు. కదా మా ఇంటికి పెట్టియ్యాలి.
ఇగా అందరు వచ్చి పోతాళ్ళు ఇంటికే
అందుకే చెట్లు నారికేదామని చూస్తున్నా కానీ చెట్లు మళ్ళ నరికి
ఇకే చే చెట్లు నరికీయోందు చెెట్లు చెెట్లు వృక్షం అనేది ఉండదు. అది
అది నీడను ఇస్తుంది. జామ్ పండు ఇస్తుంది. కాయలు ఇస్తుంది.
నేను ఛాయాలు ఇస్తుంది. అవి అన్ని ఇస్తుంది. దానికి అే నరకదు తప్పు వరకు నిన్ను నరకుతే నువ్ ఉకుంటావా ఉండవ్
నన్నే ఇంటి ముందు కొబ్బరి చెట్టుంది దానికి సూదేధం అనుకుంటున్నా ఎమ్మటే కాయలు కాస్తదాని
అదే
అ హ
మీ కూలర్ ఖరాబ్ అయిందా బాగుందా
కొంచెం కులార్ ఖరాబ్ అయ్యిందండి. మాది చెప్పియాలి
ఎన్ని లోపల ఏం ఖరాబ్ అయ్యింది.
లోపట ఏదో సంతింగ్ పోయింది. ఏదో మోటర్ పోయినట్టుంది.
మోటర్ అంటే ఏది చిన్నగా ఉంటది. అదా
ఆ లోపల వైరింగ్ ఉంటాదడ
ఆ మోటర్ అం అంటే అది దానికి కొంచెం వైర్లు చుట్టు ఉంటాయి కొంచెం పైపు దానికి టానుకొని ఉంటాది అదేనా
చేపిద్దాం అనుకుంటున్నా అది
ఆహా ఇగి చేయిచుకోవచ్చు నువ్వు కూడా
నేన్ కూడా తీస్కోచ్
ఆ ఏం లేదు ఇప్పుడు ఆ మోటర్ ఉంది కదా
యూట్యూబ్ కూడా వస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మోటర్ నుంచి కనెక్ట్ అయిన పైప్ ఉంది కదా ఆ పానద్ పైప్ నుంచి కనెక్ట్ అయ్యే వైర్ ఉంది కదా ఏంది రా శాక్లేట్లో పెట్ టీ అది ఆ ప్లగు పేట్ ఫిష్డ్స్ చేయడమే
ఇంతేనా
అంతే
సింపుల్గా ఉందేటి ప్రాసెసు
సింపులే ప్రాజెక్స్ ఇది మేము కూడా రోజు చేస్
అయితే చేసినవ రా అయితే
ఆ ఆ ఆ చేసిన్ను రా చేసిన
ఐదులో కనిపిస్తదా ఐ టి ఐ లో కూడా
ఆ ఇ కూడా నేర్పిస్తారు ఎను కుంటన్నా మరి
ఆవు ఐ టి ఐ చేస్ చేదాం అనుకు టు ఏమంటావ్
చెయ్ బాగుంటది
ప్రాసెస్ ఏంటిది ఫస్ట్ అప్లై చేస్తకోవాలా మనం
ఫస్ట్ ప్రాసెస్ ఎందంటే ఫస్ట్ నువ్వు ఆన్లైన్ సెంటర్క్ ఎల్లలే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఇలా చెయ్యాలని చెప్తే పోయ్ డీటెయిల్స్ అని అని చెప్పి
అ నా డీటెయిల్స్ చెప్పి
అవి చెప్పేసి చేయగానే దాంట్ల కంప్యూటర్ టర్లో కీ కీప్యాడ్ ఉంటది కదా కీబోర్డ్ దాంట్లో టైప్ చేస్తాడు ఇవన్నీ టైప్ చేసి అప్లికేషన్ అయిపోవడం నీకు అయిపోతుంది
అంతేనా మనం కాలేజీ ఎలా తీసుకోవచ్చు అం మంచి కాలేజ్
మ అ మించు కాల అనేది సెలెక్ట్ చేసుకో వాల్నల
మనమే సెలెక్ట్ చేసుకోవాలి మంచి కాలేజ్
ఉమెన్స్ కాలజీ సెలెక్ట్ చేసుకోవాలి
ఓకే స విష్ణం చేద్దాం
చెదం
మనీ తీసుకుంటాడా
నా తీసుకుంట్ర డబ్బులు అప్లికేషన్ ఫీజు అనేది ప్రతి ఒక్కదానికి ఉంటుంది
అంతే ప్రతి ఒక్క అని కుంట కండావు
దానికింటుంది అప్లికేషన్ ఫీజు
చేద్దాం అనుకుంటాన్నా నేను కూడా చేద్దనే ప్రయత్నంలో ఉన్నాను
చేద్దాం చేద్దాం తప్పకుండ ఇద్దం
మని
చాల చెప్పిన ఇక చేసుకోలేదు మీ ఫ్యాన్కి ఎన్ని ఎన్ని రెక్కల ఫ్యాన్ మీది
మాదండి ఐదు రెక్కల ఫ్యానండి మాది మీది
మాది కూడా ఐదు రెక్కలే
అవునా ఐదు రెక్కల ఫ్యాను బాగా పెడగుతాదండి గాలి
అవును చాలా బాగా తిరుగుతుంది అసలు అసలుకు
అందుకేసారి తీసుకున్నాం మొన్న రీసెంటుగా
అ
నీకు పేల వైఫ్ ఇట్లా ఏం చేస్తున్నారు పెళ్ళి కాలేద ఇంకా ఓకే ఓకే పెళ్ళే అయిందేమో అనుకున్న లేదా లేదు లేదు మాకూడ కాలేదు నా పెళ్లి
సంబందాలు ఏమైనా చూస్తున్నారా
చూడండి పిల్లను ఏమైనా ఉంటే దగ్గరలో మీ
చట్ట చట్ చోట్ ఏంటి మీ జాబ్ ఏంది కల కలెక్టర్ రా ఏశం
ఏ అంత లేదులేండి ఏదో నార్మల్గా వర్క్ చేస్తున్నాం
ఆ అవునండి
యా యా
అదే
మీరు కూడా ఇక్కడ ఎవరనైనా చూడమంటారండి
నాకు ప్రేమదలే ఉంట ఇంక నాకు చాలా టైం ఉంది
అయింద ఉహు తొందర చేసుకోండి లేట్ అవుతుంది కదా మళ్ళీ వయసు అయిపోయినాక ఏం చేస్తారండి అప్పుడు చే అట్ల చేసుకోవాలండి ఇప్పుడే చేసుకుంటే అపుడు సెట్ అవుతారు లైఫ్ అదే అంతే కదా
అవునండి
ఏ టైం లో కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదంటరు చూడండి
అసలు ఆగదు అస్సలు కే ఆగదు అది
అదే కళ్యాణ ఏ క్కకానా ఆగదంటూ ఒక్కటి ఏదైనా కోరిందంటే అది ఆగదు
అవును అవును బాగా చెప్తున్నాడి మీకు దీని మీద బాగా గ్రిప్ ఉన్నట్టున్నదిగా
ఏ అంటే మీకు కొంచెం గ్రిప్ ఉన్నది మాకు
ఉం
మీ అంత కాకుండా ఏదో కొంచెం ఏదో వరక్ లైట్గా కొంచెం అవగాహన ఉండదుగా మీ అంత కాక పోతేన ఏదో మిలో సగం
ఊమ్ మరి ఇప్పుడు కూలర్ ఎలా ఉంది మీ కూలరు
కూలరు
కూలర్ మీ ఇప్పుడు మీ కూలర్ ఎలా ఉంది
కూలర్ రిపేర్ చేస్తాండి మీరు చెప్పారు కదా దాన్ని బట్టి
చెయ్ నేను చెప్పినా కదా చేసేయ్ ఇగ అది అయిపోతది
కద చేస్తా నేను క
ఉం ప్రయత్నం చెయ్ ప్రయత్నం అసలు విఫలం వ దు నాది
అంతే అండీ
ఊమ్ ప్రయత్నం అనేది అసలు